బాగున్నారా?
ఆ బాగున్నాం, మీరు బాగున్నారా?
ఉమ్ బాగున్నాం, ఏం చేస్తున్నారు?
ఏం లేదు, ఉరికే ఉన్నాం. మీరేం చేస్తున్నారు?
మేము ఏం చేయాల, ఊరికే ఉన్నాం. అమ్మతో కాల్ మాట్లాడాం ఇప్పుడే.
అవునా!
ఉమ్
ఇంకాలేదు, మాక్ కి సెవెన్ థర్టీకి డిన్నర్. మీరు తిన్నారా?
ఇంకా లేదు, మాక్కూడ ఎయిట్ కి పెడతారు. మేము వెళ్ళాలి అప్పుడు మేము.
ఎయిట్ కంత లేటా మీకు? కూ
అంతే సెవెన్ థర్టీ కైన వెళ్లవచ్చు మామూల్గా రోజు పోయేది ఎయిట్ కి పోతాం మేము
అవునా
అలవాటయిపోయింది
ఆహా మేము సెవెన్ థర్టీ కరెక్ట్ పోతాం ఎందుకంటే ఆకులి అవుతది కాబట్టి
ఆ అంతేలే స్నాక్స్ ఎంత తినారా మీరు
స్నాక్స్ ఆ తింటాం వచ్చిన తర్వాత హౌస్ లోకి తింటాం
అవు ఉగాది కింటికి పోలేదా మీరు
ఆ వెళ్లం అమ్మ ములూరికి వెళ్ళం
అవునా ఎట్లా చేసుకున్నారు గాది పండుగ
మార్నింగ్ లో వేసినాము మంచిగా రెడయి నైట్ ము డబ్బులైసేస్తాము
ఆ
నైతే మ జీ అందరం మేల్కొని అది పల్లెటూరు
ఆ అంతేలే మాది కూడా పలకులుగాే
అవునా అది విలేజ్ మంచి జీవన్ యితే అంత మేలి పనీ ముగ్గులు వేసి ఇంకా పండుకునేసరికి ట్వ అయింది అ ఇకా మళ్ళీ అమ్మమ్మ మార్నింగే లేసి స్నానం చేయిపో అంటే ఇంకా మార్నింగ్ లే రెడీ అయినం రెడీ అయిన తర్వాత ఇంకా అదే ఫస్ట్ తినాల్సింది మడికాయఐ నైతే వేస
గులు
నేను కలర్స్ ఒకటే వేస్తా నాకి ముగ్గులు రాదు ఎంతా వచ్చ
మార్నింగ్ లేసి ఇంకా సంసారంం చేసి
మార్నింగ్ వేసి రెడ అయిన తర్వాత మాడికి అదే ఉంటది కదా ఉగాది పచ్చడి
అవును ఉ
ఫస్ట్ అదే తినాలి ఉగాది ఇరోదు
మీకు ఉగాది పచ్చ రేట్ ఎట్లా చేయలో తెలుసా మీకు
ఆ తెలుసు ఐడియా ఉంది కరెక్ట్ కాదా తెల్దు ఫస్ట్ దాంలోకి ఇవి వాటర్ వాటర్ వేసి
ఆ
ఇంకా మాడికాయ ఉప్పు
అంటే వాటర్ కాదు కద చింతపండు రసం ఏమో కదా
ఆ లేదు వాటర్ కూడా వేస్తారు అంటే వాటర్ వేసి మళ్ళీ చింతపండు పక్కనా ననవేసింతారు కదా
ఆ
పండు వేస్తారు సేమ్ అట్లయినా నానబెట్టి అయినా వేయొచ్చు లేకపోతే వాటర్ వేసి చింతపండు సపరేట్ నాన్ పెట్టింటాం కదా
అవును
ఆ అది చింతపండు వెయొచ్చు సవేనా ఉంటాయి కదా ధాం ట్లో రకాలు అంటే సెవెన్ ఐటెమ్స్ కలపల్లా
అవును బెల్లం అంట బెల్లము ఇంకా వేపు పాకు వెప పూవు కదా ఉ పువ్వు ఆ
అది వేస్తారు ఇంకా
ఇంకా మామిడిపండు ఆ ఇంకా ఉప్పు కారం కామన్
ఇక బెల్లం కూడా వేస్తారు దాంట్లో తీపు ఉండాల కదా
ఆ అవును తీ పి చేదు వగరు పులుపు ఇంకా అంతే కదా
ఆ అంతే ఇగ
ఉ ఇంకా ఏం చేశారు పండుగ రోజు
నికిష్
ఆ ఇష్టమే నాకి ఉగాది పచ్చడి అంటే కానీ చేసుకున్నాము మేము అంటే నేను చేయలేదు మా తమ్ముడు చేసిచ్చ చె
అవునావు బాగా చేసినారా మీ తమ్ముడు
ఆ తనే బా చేస్త స్తాడు అందుకే వాడుతొని చెపస్త పిస్తా పోయినసారి నేను చేసింది సరిగ్గా రాలేదనేసి వాడితో చేపిస్తాన ఇంకా
అఓహాహా
అవును ఇంకా ఏం చేసినారు పండుగ రోజు
ఇంకా ఇంకా అన్నం పప్పు లెమన్ రైస్
అంటే మీరు పూజ చేసాక తింటారా ఎట్లా మీరు
తింటాం టిఫిన్ తినేసి ఈవినింగ్ టెంపుల్ కె ళ్తాం
ఇంట్లో పూజ చేయరా మీరూ
అదే మార్నింగ్ పూజ చేసిన తర్వాత తింటాం
ఆ మేము కూడా అంతే అంటే పొద్దునే మేము పిండి వంట లు చేసాం కదా
ఆ అంటే పూజ చేసిన తర్వాతే కదా పిండి వంటలు చేసేది
అ మేమైతే పిండి వంటలు చేసాక పూజ చేస్తాము అంటే ఇప్పుడు పూజకి ఆ స్వీట్ అవన్న పెట్టాలి కదా బొబ్బొట్లు అంట అవి
ఆ అవును
అందుకనే లేట్ అయితే కొం కొంచమే పూజకి సరిపోయేటట్టు చేస్తాము
అవునవు
ఆ చేసేసి మళ్ళీ పూజ అయిపోయాక మళ్ళీ తినేసి మళ్ళీ చేస్త సమయము
అంటే బనానాలు అట్లా తెస్తారు కదా పండ్లు ఫ్రూట్స్ తెస్తరు కదా పూజకి
మేం ఫ్రూట్స్ ఏం పెట్టాం మసైడ్ఏం పెట్టరు ఫుడ్ పెడతారు పూజకి అంటే పిండి వంటలు చేసి తింటాముకాదా అవే పెట్టి పూజ చేస్తాం పెంకాయ కొట్టి
మేము ఫ్రూట్స్ పెడతాం
అవునా
ఫ్రూట్స్ పెట్టి పూజ చేస్తాం తర్వాత ఇంకా తీపి ఏమన్నా చేసామంటె చేసిన తర్వాత ఒక ఒక బౌ లోకి వేసి దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మేము తింటాం ఆ
హమ్ మా సైడ్ కూడా సేమ్ అలానే ఏమంటే అ వెండివన్నలు పెడతాము అంతే
అవునా ఎప్పుడు అంటే ఫస్ట్ మీరు ఫుడ్ చేసిన తర్వాత పెడతారు చేస్తారా పూజ
అవును ఫుడ్ చేసాక అంటే పూజకు సరిపోయేటట్టు లేట్ అయింది అనుకో పూజకు సరిపోయేటట్టు చేసేసి ఆ పూజకి పెట్టేసి పూజ చేసేసి మళ్ళీ తింటాం మేము మళ్ళీ తినేసి మళ్ళీ చేస్తాం
మీరేం చేస్తారు ఫెస్టివల్ రోజు వంటలు
వంటలా బోబ్బట్లు చేస్తాము బొబ్బట అంటే ఓలీగ్ ఓలీగ్
ఓలీగ ఓలీగనీ బొబ్బట్లు అంటారా మీరు
అవును బొబట్లే కదా అనేది కాదా
హమ్ హా బొబ్బట్లామనేది ఏమో నేను ఎప్పుడు వినాలేదు మేము బోలిగలనే అంటాము
అంటారు కొంత మంది ఓలి అంటారు
మేమైతే బొబ్బట్లనే అంటాం
ఓలిగా
ఆహా చి ఓలిగా
ఆ
ఆ అంటే ఇక్కడ అందరు ఓలి గనే పిలుస్తారూ బొబ్బట్లు అంటే వేరేటవి అనుకుంటా ఏమన్నా
కొంతమంది ఓలిగా అని బొప్పట్లు అంటారు అంటే మా సైడ్ కూడా ఒలిగనే అనేది ఆ మీరేమైన్నా బొబ్బట్లు అంటారేమో అనేసి మేము బొబ్బట్లు అన్నాం
ఆ హా లేదు ఓలిగనే అంటాం తమ మేం
ఆ
మీరు పల్లీలు పల్లీలనే అంటారా
ఆ పల్లీలనే అంటాం
మేం శనకాయ అని అంటాం కియా విత్తనాలు అని అంటారు
చెననికితేనాాలు
ఆ చినగి ఇత్తనాళ కాదు చెనక్కాయ ఇత్తనాళ
మా తలిద చెనగితున్నాాల అంటారు
అనా మేము చెనగగా ఇస్తనాలు అనే అంటాము
ఆ అంటే మీ సైజ్ లాంగ్వేజ్ బాగుంటుంది సదే
అవు ధన్యవా పల్లీలనే అంటారా మీరు
ఆ పల్లీలానే అంటాం
ఆహ
హ మేము హోలిగా చేసాము మళ్ళీ మ చేసి అవి వడియాల అంటారు కదా
ఒడిగాలు ఆ అవును ఒడిగాలు
ఆ అది మళ్ళీ పాయసము మళ్ళీ అన్నం పప్పు ఓ
పైసమీకుచ్చా య కుం
ఆ నాకు ఫేవరెట్ పాయసం చేసా బాగా
కాయిసామంటే ఇష్టం మీకు
సేమయా పయసం
సే మ చనగా వెళ పయిసం
చినగా బయళ పయసమా
అ నాకు కూడా సమైన పైకి మండి సమే
ఆ చిన్నగప్పల్ల పయసం ఉన్న ఎప్పుడు ఎప్పుడు వినలేదు ఎప్పుడు తినలేదు నేను
చిన్నగ బేళతో కూడా చేస్తారు
ఆ బాగుంటుందా అది
ఆ బావుంటది
ఆ
ఇంకా పాలల్లోకి అది వేసుకొని తింటారు చూడండి ఉమ్
పాలో గౌన్ ఆ దానిని పేరు ఎంటో ఉంటుంది
ఆ అవి టెన్ కి ఫోర్ ఏమో ఇస్తారు సేమలు సేమ్యల్ అని అంటారు పల్స్ సేమ్యాలు అని అంటారు దాని కసన్నవు
ఆ ఇప్పటికి కూడా పెడతంటారు తెలుసా మా కాలేజ్ ముందర
అవునా
ఆ కాలేజీ ముందర ఎప్పుడు ఉంటుంది
బాగుంటయి అవి పాలు పాలల్లో వేసుకొని తింటే
అవును బాగుంటుంది ఎప్పుడన్నా ఈవినింగ్ టైమ్స్ వచ్చేటప్పుడు కాలేజీ వస్తాం మేము
ఆహా
అది శనగల శనగ బెల్ల పాయసము ఎట్లా చేస్తారో మా నాకు మళ్ళీ చెప్తారా మీరు
ఆ చెప్తాం
ఉమ్ సరే అండి బాయ్
ఆ బాయ్ అండి
అమ్